నమస్కారం గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు మేడం ఆ బాగున్నాం మేడం అద్భుత ఉన్నారు మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం బాగున్నాం సార్ ఏం తిన్నారు మరి ఇవాళ ఏం తిన్నారు
మేడం చూడండి మేం వచ్చేసి ఈ రోజు ఏం తిన్నామంటే కందిపప్పు చారు తిన్నాం మేడం చాలా అద్భుతంగా ఉండే
ఓకే ఓకే మేము కూడా పప్పు చారు తిన్నామండి
పప్పు చారు మీరు పెసర పప్పు చారు ఇప్పుడు పెసరపప్పు చారుకు కందిపప్పు చారుకు డిఫరెన్స్ ఏంటిది మేడం
అది కొందరికి కందిపప్పు నచ్చ ది కొందరికి పెసర్ పప్పు ఇంకొందరికి మైసూర్ పప్పు నాకు మైసూర్ పప్పు నచ్చ సో ఎవరికి ఇష్టమైంది వాళ్ళు సుకుంటార అండి దాంట్లో స్పెషాలిటీ అంటే ఎ కొందరికి కొన్ని ఇష్టంగా చేస్ కుంటారు పొట్టు లేని పప్పు గ్రీన్ కలర్ది
అది తింటరా మేడం అది పొట్టులేని పాప్
పో పో ఆ తింటాం మా అమ్మగారికి ఇష్టం అన్ అది బాగుంటది ఇప్పుడు పాత జమానా వాళ్ళు దాంతోేటే పలసరి పప్పు కూడా చేసేవాళ్ళ అంట
అవునా ఓకే ఓకే మేడం మీ మీరు మీ మీరుష్ నచ్చ పూర్వకంగా అంటే నచ్చేదట్టు తింటుర మేడం బాగుంటదా మీకు
నాకు పప్పు చారు ఇష్టం ఇంకా మా ఇంట్లో కాజువల్గా అంటే చికెన్ మటన్ ఎక్కువ నడుస్తది అన్నీ ఆకుకూరలు అట్లాంటి తినం మేము కొన్ని రేరు మా ఆయన ఏం చేస్తారంటే కొన్నే కూరగాయలు తింటారు
ఆహా
సో ఆయనకి ఏదైతే నచ్చుతదో అదే వండుత మ్యాక్సిమం ఒకవేళ మాకు వేరే ఆయనకు చేసింది మాకు నచ్చకపోతే ఇంకో కర్రీ ఉంటది
ఆహా కంపల్ మీరు వీక్లీలో ఎన్ని టైమ్స్ మన మాంసాహారం అని తింటారు మేడం
తిన్నామంటే రేపు ఒకరోజు గ్యాప్ అండి మరి వెల్లుండి తిన్
మీ ఇంట్లో ఏది అనేది ఎక్కువ తింటారండి అంటేయి
ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంది రవి మటన్ షాప్ వని అక్కడ నుంచి మటన్ తీసుకొస్తాం మళ్ళీ మాకు బడా మటన్ కూడా తింటాం అండి వీక్లీ వన్ వ వీక్లీ వన్స్ బ రవి షాప్ అంకుల్ది మేక మటన్ ఓ వన్ వన్ టైమ్ అయితే ఇది టూ టైమ్స్ అయితది చికెను ఒకొ టూ త్రీ టైమ్స్ అయితదండి
తా మేడం మరి మీరు మన ఆ ఇంకా ఈ చికెన్ అయితే చికెన్ అయితే వీక్లీ ఒక త్రీ టైమ్స్ తింటారు. గా మేడం మీరు
ఆ నాకు మా పాపకి చికెన్ ఎక్కువ ఇష్టం ఆయన గారికి బడా మటన్ ఇష్టం క్యాజువల్గా ఇన్ ట్లో చేయాలి కదా అని ఆ మేక కూర కూడా వస్తాం అండి అన్ని ఇంకా ఇది అది అని కాద్ కాదు ఇవాళ తిన్నామంటే రేపు ఎక్స్ అయినా ఒకవేర ఇవాళ మటన్ చికెన్ తిన్నామంటే రేపు ఎక్స్ అయినా ఒక డే గ్యాప్ ఇచ్చి ఒక ప ప్పు చారు
అంటే మేడం మే మేడం ఇంకొక విషయం మేడం నేను మీకు పేరు చెప్పకండి. పేరు చెప్పకూడదు జస్ట్ నేను చెప్తున్నాను పేరు చెప్పకూడదు. అయితే మనము ఏదైతే వర్క్ చేస్తున్నాం కదా మేడమ్ దాన్ ట్లో రావాలని చాలా మంది ఉత్కంఠ పడుతున్నారు మేడం ఇప్ ప్పుడు అంటే ఇప్పుడు ఏంటిదంటే మనం ఇప్పుడు ఏదైతే మనం ఇది ఏదో చేస్తు న్నాం వర్కు
ఓకే
పెనా రావాలని చానా మంది కొత్త కొత్త క్యాండేట్స్ అనేది ఉత్సాహపడుతున్నారు ఆ కొంత మంది క్యాండిడేట్స్ అనేది క్రియేట్ అవ్ అంటే మనం అంటే పాత లాగినే పాత మెంబర్సే కదా మేడం మనం.
ఇంకొకటి ఎందంటే మా ఫ్రెండ్ గారికి ఇచ్చానండి తను నాతోటి ఎర్లీగా డైలీ నాన్ ఒక హాఫ్ అన్ అవర్ వన్న్ అవర్ కేటాయిస్తారు నా గురించి సో ఆమె కూడా నేను క్రియేట్ చేసి ఇచ్చాను ఒకవేళ చేస్తే ప్రాసెస్ అంత ప్రొఫైల్ లో ఏదైనా ఆధార్ కార్డ్ ఇట్లా ఏమన్నా ఉంటాయా లేకపోతే క్యాజువల్ జువల్గా అన్ని ఫీల్ చేసిడేనా అండి
లేదు అలా ఉండదు మేడం అదంతా జస్ట్ ఏంటిదంటే ప్రాసెస్ అనేది రెగ్యులర్ ప్రాసెసే కానీ ఏంటదంటే మన ఏరియా వాళ్ళు కూడా మేడం నేను ఈ రోజే ఈ రోజే ఇంకోటి తెలుసుకోవడం అది జరిగింది ఒకరు ఒక టూ మెంబర్స్ కొత్తవారు నన్నే అడిగారు. పీపుల్ ఆ ప మీర్ ఇట్లా ఈ వర్క్ అనేది అఫ్ ఆన్లైన్ వర్క్ చేస్తున్నారట కదా కాస్త మాకు కూడా ఇస్తే బాగుంటది. మేము కూడా ఏంటిదంటే ఎంతో కొంత మాకు కూడా నేన్ ఆ అంటే రోజువారీ సంపాదనకు మాకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితది నాకు కూడా కొంచెం క్రియేట్ చేసి చెప్తారా అని చెప్పి అడిగారు మేడం. కాసేపడి కిందట అయితే నేను ఓకే చెప్తారు కానీ ఆ కాల్ అది కొంచెం ఏంటిదంటే ఆళ్ళు మరి ఏమంటారు ఇప్పుడు మనం ఒక వర్క్ చే చేసినప్పుడు వాళ్ళు పూర్తి చేయాలి కదా మనం గాను చేస్తారో లేదో అనేది కొంచెం అది మేడం కానీ వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ అయితది మేడం ఇప్పుడు ఇప్పుడు ఇది మా ఈ చాలా మంది ఉత్కంఠ పడ వొత్తున్నారు మేడం కొత్త కొత్త వాళ్ళు అనేది వాళ్ళు
కొందరు ఎట్లా అంటే అరే దాన్ని ఒకటి వింతే ఇస్తున్నారు ఇక చేయాలి. డబ్బులు వస్తున్నాయి అది చేయాలి ఇది చేయాలి అన్నట్టు దాని మీద ఫోకస్ ఎక్కువ ఎక్కువ చేయడం వల్ల పక్క వాళ్ళకి ఏంది అంటే ఇప్పుడు ఒక పనిని మనం చేస్తున్నాం అంటే నెక్స్ట్ వాళ్ళకి అంతేమిండదు చేయాలని. వాళ్ళకి అచ్చే అమౌంట్ తోటి వాళ్ళు ఏదో ఉత్కంఠ పడుతున్నారు. అసలు ఏంది మనం కూడా పోదాం దాంట్లో వీళ్ళకే ఎన్నో అవుతున్నాయి. మనం ఖాళీ గుండి ఏం చేద్దాం వాళ్ళు ఇంత ఈ కేటాయిస్తున్నారు సమయాన్ని. మనం కూడా చూద్దాం. కదా అన్నట్టు వాళ్ళు కూడా మనం అట్టినాం ఒక టెన్ మినిట్స్ మాట్లాడే ట్వెల్వ్ అవర్స్ లో వన్ అవర్ తీసేస్తే మనకు కూడా డబ్బులు వస్తాయి. వస్తాయి కదా అనేసి వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నమాట.
ఆ వాళ్ళు కూడా చూస్తున్నారు మేడమ్ అయితే ఏంటిదంటే కొత్త కొత్త కొత్త కొత్త మెంబెర్స్ అనేది కొత్త కొత్త విధాలు రావాలి ఇప్పుడు చాలా మటుకు చాలా మెంబర్స్ ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ లో ఉన్నారు మేడమ్. వాళ్ళు ఏంటిదంటే అయి చూడాలి మేడమ్. మేడమ్ మీరు పూర్తిగా వివరించవద్దు మేడమ్ అలా పూ పూర్తిగా పూర్తిగా మనం అలా వివరించద్దు మేడమ్
మాది మొహరం పండుగ వస్తుందండి. మాది మొహరం పండుగ థర్టీన్ డేస్ వరకు మేము అసలు నీస్ తినం.
మేడం, ఇప్పుడు మొహర్ర లో ఇప్పుడు మీరు ఎటువంటి వర్క్ చేయలేరా మేడం? ఇప్పుడిక మీరు
ఇప్పుడు మాకు థర్టీన్ డేస్ వరకు మేము చికెన్ చికెన్ గానీ మటన్ కాగానీ అసలు ఏం తినము.
వర్క్ వర్క్ అనేసి ఆ మనకు ఎల్లుండి నుంచి స్టార్ట్ ఉందండి
అయ్యో మేడం మీ మీది ఏ అసైన్మెంట్లు ఉన్నా మీరు ఏం
ఓకే ఓకే అండి ఓకే అండి చే చేసుకుంటా అండి తప్పనిసరిగా చేసుకుంటా.
మే మేము మేము మేము కూడా అందులో కొంచెం మీకు సహాయపడతాం మేడం. మేము కూడా కొంచెం మీకు అందులో సహాయపడతాము. మేము కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అని జరుగుతుంది మేడం. మీరు కొంచెం ఏంటిదంటే కొంచెం తొందరగా చేసుకున్నారా అంటే మీకు కూడా చానా బాగా అనిపిస్తాది మేడం.
ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యు మీరు కూడా సహాయపడతా అంటున్నారు.
మేము కూడా సహాయపడతాం మేడం ఎంత నా వంతు సహయపడతాం. మనం మన మిత్రులు కూడా ఉన్నారు మేడం. మన మిత్రులు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఏదో కొంత సహాయపడతా అంటున్నారు వాళ్ళు కూడా మీ మీ మిత్రులు మీ మీకు మీకు తెలిసిన మిత్రులరాలు ఒక ఆమె ఉన్నది మీ ఇంటి ముందర.
తనతోని ఆల్రెడీ మాట్లాడినానండి.
ఓకే అండి. అదే అది వాళ్ళు వా వాళ్ళు ఇప్పుడు సహాయపడతారు మీకు. ఓకే ఇబ్బంది ఏం లేదు మేడం అయితే ఇప్పుడు మొహర్రం గురించి వివరించి చెప్పండి. చెప్పండి మేడం నాకు కాస్తా.
చూడండి వన్ నుంచి థర్టీన్ డేస్ వరకు మేము నీస్ తినమండి కొందరు ఫైవ్ డేస్ వరకి ఆ మాంసాహారం మేము కూడా అసలు దినం
అవును
మాంసాహరం కానియండి బజ్జీలు కానియండి పెరుగు కానివ్వండి మనం ట్లా అవన్నీ ముండ మట్టం థర్టీన్ డేస్కి
అంటే పెరుగు కూడ
ఏం తినమండి సో అట్లెం తినకపోవడం వల్ల థర్టీన్ డేస్ వరకు మేము ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి శుభ్రం చేసుకుంటాం ప్రతి ఒక్కటి ఇది అది అని కాదు ఇంట్లో కిచెన్ ఐటమ్స్ అనేసి కాదు ఇంట్లో ప్రతి ఒక్క ఐటం ని శుభ్రపరిచి ఒక చిన్న దువా చేసి నీళ్ళు వాటర్ పోసేది ఉంటది అవన్నీ చేసి ఫ్రెష్ గా ఉంచుకొని డే సెవెంత్ రోజును మనకు ఫెస్టివల్ అనేది సెవెంత్ రోజున ఒకటి నైన్త్ డే రోజున ఒకటి మళ్ళా టెన్త్ డే కి నైట్ ఇంకొకటి మళ్ళీ ఇంకా అది ట్వెల్వ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత థర్టీన్త్ డే కి
ఉ
కునే వాళ్ళు బిర్యానీ చేసుకునే వాళ్ళు బగారా మటన్ వాళ్ళకి ఇష్టమైంది ఫుడ్ చేసు తింటరండి థర్టీన్ డేస్ వరకు అసలేం తినరు
ఇప్పుడు ఈ బండార అంటారు మేడం అదేంటిది మేడం
బండారా అంటే థర్టీన్ డేస్ వరకు తినం కదా మేకనో మేకనో ఏదో ఒకటి కట్ చేసి ఉంచితన ఉంచతమనమాట
ఆ అంటే ఇప్పుడు బండారా అనేదాకా ఏది తినారా మేడం మాంస సాహారం ఎటువంటి మాంసాహారం ముట్టరు
అస్సలు ముట్టుకోమండి మా ఇంట్లో మా వారు మా వారు మా పిల్లలు మేము మా తల్ తల్లి గారు
ఉ
మా పప్పా
ఆ
ఇంట్లో ప్రతి ఒక్కరం ఆరే మేము తింటాం ఈ బాయ్స్ కదా బయట తి అట అట్లెం ఉండదండి మా ఇంట్లో అందరం ఈక్వల్ టు ఈక్వల్
మీ అమ్మ మీ అమ్మగారు కూడానా అండి
ఊ అవునండి
అ అంటే ఇంట్లో వారందరు
అందలం
అన్ అందరం కలిసి ఏంటిదంటే మీరు మాంసాహారం అనేది మొత్తం భుజించరు
అవునండి
పద్ద్దతి మేడం మీ మీకు మీరు ఇంత పద్ద్దతిగా ఉన్నారంటే మీకు దేవుడు అనేది తప్పకుండ మీకు సలహా ఇస్తడు మేడం మంచి మంచి మీకు ఎంటిదంటే దారి చూపెడతాడు మీకు ఎందుకంటే మనము ఏది ఉన్నా కూడా దేవుడు ఎలానో తినడు కద మేడం మనమే కదా తినేటిది
ఒకటి ఏం ఏంటిదంటే దీంట్లో మాయనగారికి అస అక్కడ ఏం లేదండి కాకపోయినా వారు ప్రతి ఒక్కటి ఇక్కడి పద్ధతులన్నీ చూసి అరే ఇది చేస్తే ఇట్లా మంచి జరుగుతది సరే మనం చేద్దాం అన్నట్టు కట్ కట్టుబడి ఉంటాడు అరే వీళ్లు చేసుకుంటే నాకేంటి బయట తిని వస్తా అన్నట్టు ఆ థాట్ ఆయన ఉండదు ఇప్పుడు థర్టీన్ డేస్ అంటే థర్ తిన్డేస్ అస్సలకి ఏం తినరు ఏం బయట కూడా తినరు ఏం లేదు
ఆ
మనం ఏదైతే వెజిటబుల్ చేస్తామో అది తింటారు
అంటే పద్ధతిగా ఉంటారు మేడం చనా మీరు చానా మంచి పెద్దటి వేడం ఎప్పుడంటే ఎప్పుడైతే మనం భగవంతుడిని మంచిగా కొలుస్తామో భగవంతుడు మనక్
మేము హార్ట్ఫుల్ గా సెవెంత్ డే రోజున నైట్ ఇక్కడ ఒక విలేజ్ ఉ ఉంటది అక్కడికి ఎళ్ళి మనతోటి అయ్యే అంత డబ్బుల్ది ఒక మాల జేపిచ్చి ఆ ఆ పీర్లకు వేసి ఆ స్వీటు ఫాతిహ ఇచ్చి మళ్ళీ ఊద్ అనేసి వేసి అక్కడ ఒక టూ త్రీ అవర్స్ కేటాయించి అక్కడంతా చూసి అరే దేవుడు ఇంత అమ్మ ఇంత ఇట్లా ప్రతి ఒక్క ఒక్కరు ఇంత ఇదిగా కొలుస్తున్నారు కదా అని అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి నైట్ ట్వెల్వ్ వన్ వరకి వచ్చి మేమ్ పడుకుంటామండి ఆ డే అట్లా సెవెంత్ డే రోజున అట్లా వేస్తాం నైన్త్ డే రోజున దగ్గర్లో ఇంకొక విలేజ్ ఉంది అక్కడికి ఎళ్ళి నైట్ నైన్ న నై ఇప్పుడు ఇవాళ వెళ్ళినమంటే
ఇవాళ ఎళ్ళినమంటే రేపు మార్నింగే వస్తం మేమ సరే ఓకే మేడం చాలా మంచి చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం మీతో మాట్లాడి చాలా బాగా అనిపించింది ధన్యవాదాలు మేడం ఒకే అండి మరి